హయ్ బాగున్నానండి మీరు ఎలా అన్నారు
నిను కూడా బాగున్నానండి
నేను కొంచెం ఒక విషయం గురించి మాట్లాడదామని కాల్ చేసానండి
ఏంటి
నేను ఒక విషయం గురించి మాట్లాడదామని కాల్ చేసా
ఆ చెప్పండి
ఈ మధ్య మ్యూజియం ల గురించి ఒక వ్యాసం చదివాను
అవునా నిజంగా మ్యూజియంలు చాలా ఆసక్తికరమైన ప్రదేశాలు కదా
అవును అక్కడికి వెళ్తే గత కాలం గురించి చాలా విషయాలు తెలుస్తాయి
అవునండి ముఖ్యంగా చారిత్రిక పుస్తకాలు చూడటం ఆ వస్తువులు చూడటం ప్రత్యేక అనుభూతినిస్తుంది
ఆ కొన్ని వస్తువులు వందల సంవత్సరాల క్రితం లాంటివి కూడా ఉంటాయి
వాటిని ఇప్పటికీ భద్రపరచడం చాల గొప్ప విషయం
అవును మ్యూజియంలు కేవలం పాత వస్తువులు పెట్టే ప్రదేశాలు మాత్రమే కావు
అవునండి నిజమే అవి జ్ఞాపక కేంద్రాల్ల కూడ పని చేస్తాయి ఎందుకంటే పాత వాటిని మనం మర్చిపోకుండ అవి చెడిపోకుండా భద్రపరుచుతాయి కదా
అవునండి విద్యార్థులకైతే మరింత ఉపయోగపడతాయి
అవునండి పుస్తకాల్లో చదివిన విషయాలను ప్ర ప్రత్యక్షంగా చూడగలుగుతారు
అవును అందుకే కొన్ని విద్యా సంస్థలు మ్యూజియం సందర్శనలు ప్రోత్ సహిస్తయండి
అవును అది నేర్ అది నేర్చుకునే ప్రక్రియను మరింత ఆసక్తికరంగా చేస్తుంది వాటిని ప్రత్యక్షంగా చూడటం వారికి ఇంకా చదవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది
కొన్ని మ్యూజియంలలో పురాతన నాణేలుంటాయి
ఆ అవును వాటిని చూస్ అప్పటి ఆర్థిక వ్యవస్థ గురించి కూడాఅర్థమవుతుంది
డి పాత ఆయుధాలు కూడ ప్రదర్శిస్తారు
అవును అవి అప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజే తాయి
కొన్ని చోటుల పురాతన వస్త్రాలు కూడ ఉంటాయి
అవునండి అవి ఆ కాలపు జీవన శైలిని చూపిస్తాయి అలాగే వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించేవారో కూడ మనకు తెలుస్తుంది
వస్తువు కూడ ఎన్నో కథలు చెప్తుంది ఒక వస్తువు వెనక ఎంత కథ జరిగింది ఏమేమి న చ్చింది అని చెప్పి
అవునండి వాళ్ళు ఎలా అంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేదో వాళ్ళు ఎలా బ్రతికారు అవన్నీ మనకు ఈ మ్యూజియంల ద్వారానే కదండి తెలిసేది
ఆ అందుకే వాటికి విలువ ఎక్కువ
అవునండి
మ్యూజియంలో ప్రతి వస్తువుకి ఒక వివరణ ఇస్తారు కదా
అవునండి ఆ
అది సందర్శకులకు చాల ఉపయోగపడుతుంది లేకపోతే ఒక వస్తువెంటో అర్థం కావడం చాల కష్టం కదండి
అ అవునండి అది నిజమే కొన్ని మ్యూజియంలలో డిజిటల్ డిజిటల్ డిస్ప్లేలు కూడ ఉంటాయి అవి అవి సమ
అవును చిన్నపిల్లలకు అలాంటి ప్రదర్శనలు చాలా బాగ నచ్చుతాయి మరియు ఆసక్తికరంగా కూడ ఉంటాయి వాళ్ళకి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడ ఉంటుంది
అవును చూసి నేర్చుకునే అవకాశం చాల ఎక్కువగ ఉంటుంది
ఆ శాస్త్ర విజ్ఞాన మ్యూజియంలు కూడ చాలా ఆసక్తికరంగా ఉంటాయి
అవునం ప్రయోగాలు
అవును కొన్ని విషయాలు చెప్ ప్రక్షకంగా అర్థమవుతాయి. అదే వాటి ప్రత్యేకత.
నల నిర్వహణ కూడా సులభం కాదు.
అవునండి అసలు అంటే వాళ్ళు అవి ఎక్కడి నుంచి తెస్తారో, మరీ దానిలో మీ ఏమి కాకుండా చెక్కు చెదరకుండా భద్రపరచాలి. అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.
అవునండి కొన్ని వస్తువులనయితే సరైన ఉష్ణోగ్రతలలోనే ఉంచాలి.
తేమ ఎక్కువైనా కూడా సమస్యే.
అవునండి అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకు
ఆ భద్రతా ఏర్పాట్లు కూడా చాలా కఠినంగా ఉంటాయండి.
అవునండి సందర్శకులు కొన్ని వస్తువులను తాకకూడదని చెబుతారు. అలాగే నియమాలు కూడా నియమిస్తారు.
ఆ అవి దెబ్బ తినకుండా ఉండటానికే అండి ఇవన్నీ. అవి మనం కూడా అర్థం చేసుకోవాలి.
అవునండి కొన్ని వస్తువులు చాలా సున్నితంగా ఉంటాయి కదా మరి.
ఆ వందల సంవత్సరాల నాటి వస్తువులు కాబట్టి. మరి సున్నితంగానే ఉంటాయి.
అవునండి ప్రపంచ వ్యాప్తిగా ప్రసిద్ధి చెందిన మ్యూ జియంలు ఎన్నో ఉన్నాయి.
అవును ప్రతి దేశం తన చరిత్రను భద్రపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.
అవునండి పర్యాటకులకు కూడా ఇవి ఆకర్షణీయంగా ప్ర ఆకర్షణీయ ప్రదేశాలు కదా. విదేశాల నుంచి కూడా పలు దేశ విదేశీయ వాల్లు విదేశీలు ఇంకొక విదేశాని
అవునండి చాలా మంది ప్ర త్యేకంగా మ్యూజియంలను దర్శించడానికే వెళ్తారు.
అవునండి ఎందుకంటే అక్కడ స్థానిక చరిత్ర గురించి తెలుస్తుంది. ఆ దేశ చరిత్ర గురించి చాలా బాగా తెలుసు
ఉ అలాగే కళా సంపదను కూడా చూడవచ్చు.
అవును కళా మ్యూజియంలు వేరే అనుభూతిని ఇస్తాయి.
అవునండి చిత్రాలు, ఆ శిల్పాలు చాలా ఆకట్టుకుంటాయి. మన కళ్ళని మనం పక్కకు తిప్పుకోలేము.
అవును ఒక కళాఖండం తయారవడానికి ఎంత శ్రమ పడుతుందో ఊహించడం కూడా
అవునండి నిజమే.
కొన్ని మ్యూజియంలు ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తాయి అలాంటివి. ఆ
అవునవును అది కొంతకాలం మా
అవునండి అందుకే ఎక్కువ మంది చూడడానికి ఆసక్తి చూపుతారు. ఎ క్కువ అలాంటి సమయాల్లో ఎక్కువ రద్దీగా కూడా ఉంటుంది.
అవునండి ఇప్పుడు వర్చువల్ మ్యూజియంలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో నుండే కొన్ని ప్రదర్శనలు చూడవచ్చు. కానీ మనం ఇంట్లో నుండి చూడడానికి, అక్కడ వెళ్ళి ళ్ళిమనం డైరెక్ట్ గా దాన్లలని చూడ్డానికి చాలా తేడా ఉంటుంది.
అవునండి సాంకేతిక వల్ల ఇది సాధ్యమయింది కానీ ఎంత ఎంత వర్చువల్ మ్యూజియంలు అందుబాటులో ఉన్న కు కూడా అక్కడికి మనం
మనం వెళ్ళి ప్రత్యక్షంగా అవునవునండి క కచ్చితంగా అసలు వస్తువును చూడటానికి ప్రత్యేక అనుభూతి ఉంటుందండి
అవునండి మ్యూజియం లో గతాన్ని భవిష్యత్తులో కలిపే
చానా బాగా చెప్పారండి తనకు ముందున్న తరాల గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇస్తాయవి
అవునండి మనం మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఆ ముందు కొనసాగించ కొనసాగాలి కొనసాగించాలంటే
అవునండి అలాగే వ ఆలోచనలు వాళ్ళ జీవన శైలిని కూడా అర్థం చేసుకోవచ్చు మనం
అవునండి చరిత్ర పట్ల ఆసక్తి పెంచడంలో మ్యూజియం ల పాత్
అవునవును కొన్ని మ్యూజియంలు అరుదైన పత్రాలను కూడా భద్రపరుస్తాయి
అవును అవి పరిశోధనలకు ఎంతో ఉపయోగపడతాయి
ఆ ప్రతి వస్తువు నమోదు చేసి సంరక్షించడం చాలా పెద్ద
అవునండి దానికి ప్రత్యేక నిపుణులు కూడా ఉంటారు వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచాలి
ఆ ఈ మ్యూజియంలే లేకపోతే చాలా చారిత్రక సమాచారం కోల్పోయే అవకాశం ఉంది అంటే మన పెద్దవాళ్ళు ఎలా నివసించారు వాళ్ళు ఏమేం పనులు చేశారు వాళ్ళ జీవన శైలి ఏంటి వాళ్ళు ఏం తినేవాళ్ళు ఇవన్నీ కూడా మనకి ఏమి తెలిసేవి కాదు
అవునండి ఆ ఇవన్నీ తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది అలాగే వాటిని ముందు తరాలకు కూడా జాగ్ర త్తగా కాపాడి అందించాలి
అవును ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి మనం ముందు మన పెద్దవాళ్ళు ఎలా ఉండే వాళ్ళు వాళ్ళు ఎలా తినే వాళ్ళు వాళ్ళ జీవన శైలి ఏంటని చ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలండి
అవునండి అందుకే వాటి సంరక్షణ చాలా ముఖ్యం భవిష్యత్ తరాలు కూడా ఈ సంపదను చూడగల గలికదా
అవునవునండి వాటి విలువని ఎంత చెప్పినా తక్కువే
అవునండి ఆ ఇంకా అంటే వాళ్ళు ఎలా అంటే ఏవైనా ఇలాంటి కొన్ని గొప్ప పుస్తకాలను చాలా జాగ్రత్తగా భద్రపరచాలి ఎందుకంటే వాటిలో చాలా విలువైన ఆ సమాచారం ఉంటుంది కదా కొన్ని అంటే కొన్ని రోగాలకు కూడా ఔషధాలు అలాంటివి చాలా మన పూర్వీకులు చాలా రాసి పెట్టారు అలాగే గొప్ప గ్రంథాలు కూడా ఉన్నాయి రామాయణం మహా భర్తం లాంటివి
అవునండి అది ముమ్మాటికి నిజమే ఎందుకంటే మనకి ఎప్పుడు ఎముప్పు పెం పంచుకొస్తుందో మనం ఎవ్వరూ ముందే గ్రహించలేము అందు ఓకే మనకి ఎప్పుడు కూడా ఆ పుస్తకాలు అనేవి చాలా ఉపయోగపడతాయి
అవునండి నిజమే వాటి విలువ ఎంత చెప్పినా తక్కువే
ఆ ఈ మ్యూజియంలు చాలా పెద్ద ప్రత్యేక పాత్ర పోషిస్తాయిండి వాళ్ళు వాటిని దాచి పెట్టడం వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాము ఎన్నో విషయాలని చూడగలుగు తునము ఆ మ్యూజియం లో ఉన్నంత సేపు మనం ఈ లోకంలో ఉన్న మనకి అనిపించదండి మనం కూడా పాత లోకానికి వెళ్ళిపోయి వాళ్ళలో ఉ వాళ్ళలో ఒకరై ఉన్నాము అనే అనుభూతి వస్తుంది
అవునండి ఇంకా కొన్ని మ్యూజియంమ్స్ లో అయితే ఆ పూర్వ అంటే ఒక కాలం నాటి జంతువుల కాలేయాలను కూడా ప్రదర్శిస్త స్తారు కదా అవి చూడడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి మీరు ఎప్పుడైనా అలాంటి
అ లేదులేదండీ నాకు అలాంటి మ్యూజి ఉంటుందని కూడా తెలిదు ఇప్పుడు మీరు చెప్తేనే వింటున్నాను కానీ మీరు చెప్పినప్పటి నుంచి నాకు కూడా వెళ్ళాలని ఉంది ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి నేను కూడా దాన్ని అనుభూతి తి పొందాలని నాకు అనిపిస్తుంది
తప్పకుండా వెళ్ళండి అలాంటివి చిన్న పిల్లలకు కూడా చూపించ మన ఎందుకంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి అలాగే అలాంటి ఒక జంతువులు ముందు కాలంలో ఉన్నాయని కూడా ఇప్పుడు ఎవరికీ తెలిదు కేవలం మ్యూజియంల ద్వారానే వాటి గురించి అందరికీ తెలుసు కాబట్టి మనం తప్పకుండా చూడాలి
ఈ చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మీకు
అవునండి మంచి విషయాల గురించి మాట్లాడుకున్నాం సరే మళ్ళీ ఇంకో కొత్త అంశంపై మరీ మాట్లాడుకుందాం అలాగే అండి